హలో
ఆ అక్క ఏం చేస్తున్నావ్ అక్క బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు
ఉ బావుగున్న ఏం చేస్తున్నారు
నేం నేనా మా ఇంటి నుండి చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అయితే వాళ్ళని చూస్తున్న
మరి టీ ఎందుకు తాగినావ అంటే ఈవినింగ్ కదా అంటే తాగుతారు కదా ఈవినింగ్
తాగుతా డైలీ చాయ్ బిస్కెట్ కం కంపల్సరీ ఉండాలి ఈవినింగ్ మార్నింగ్ అంతా పట్టించుకోను కానీ ఈవనింగ్ ఇట్లా టైం పాస్ కి తాగుతా అంతే తాగాలనిపియ్యదు నాకు
అహా ఆ
ఏం పిస్తది చిన్నపిల్లలు మనం కూడా అప్పుడే ఉండే వాళ్ళం చిన్నగా తొందర తొందరగా పెద్దగ అయిపోయినంగా ఆ టైం కూడా తెల్వదు ఇప్పుడు మంచిగా ఉంటుండే ఫ్రెండ్స్ చిన్న గేమ్సే వేరే ఇప్పుడు ఎవరు ఆడుకుంటున్నారని అందరు ఫోన్స్ చూస్తున్నారు
ఉ అప్పట్లో టీవీలు తక్కువ ఉండడము
అవును ఫోన్లు ఉండకపోయేవ అవును ఇప్పుడైతే అందరు పిల్లలు అసలు బయటికి కూడా రావట్ లేరు అసలు ఒకరితోన ఒకరికి కనెక్షన్ కూడా ఉండట్లేవు
ఉంటే టీవి లేదంటే ఫోను ఇంకా
హాయనాటిటీవుడు ఎక్కువ లేదు చిన్నప్పుడు పిల్లలయితే ఇప్పటి నుంచే ఫోన్స్ పట్టుకొని తిరిగే తిరుగుతున్నారు
ఉ టౌన్లో లో బిజింగ్ ఉన్నారు కానీ పల్లెటూర్ లో అలా ఏం లేదు చిన్న పిల్లలు హాలిడేస్ అంటే అప్పట్లో మనం ఎలా ఆడుకుంటున్నామో ఇప్పుడు కూడా అలానే ఆడుకుంటారు పన్నెట్ రూలుయితును
అవును పాలెటూర్ కొ కొంచె బెస్ట్ అనిపిస్తుంది అందా అన్ని సఫో
బట్
ఓకే కేసు కానీ మనకి హెల్తీ పరంగా కాని ఫ పరంగా గాని ఏం ఉండే గాని మన హెల్త్ బాగుంటది కొంచెం మైండ్ పీస్ ఉంటది పల్లెటూరు అంటే అంతే
కనీ ట ఉన్ పిల్లలు హళ్ళు హచ్చినయినా స్కూల్ అయిపోయిందన్న మొబైల్ లేదా టీవ అంతే వరకు
ఆ హాలిడేసే కాదు డే టైమ్ లో కూడా అంతే ఎప్పుడైనా తరా అంతే
మొబైల్ ఉండాల్సిందే కంపల్సరీ పదటలు అలాగాదు అవు సచ్చిన ఇంటే కూల్ లేదన్నా గాని ఈవినింగ్ అయినా మధ్యాహ్నం వరకు పోయి వచ్చినా తర్వాత పిల్ల అ
అవును అయనన పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు కదా ఇప్పుడు అప్పుడైతే ఓన్లీ ఫార్మింగ్ ఉంట ఇప్పుడు ఉంటుండే కాబట్టి పిల్లలని మంచిిన పడు పట్టించుకుంటుండే ఆడిపిస్తుండే ఇప్పుడు అమ్మాయి బవర్కిీస్ సూందియా అబ్బాయే కూడా వర్క్ చేస్తుండు కాబట్టి పిల్లలుయా కిక్ వాళ్ళని వట్టించుకోవట్లేదుగా ఫోన్ సివడము వేరే వాళ్ళని అప్పగి చదము
అవి టౌన్లలలోనే ఉన్నవి టౌన్ లో లో ఉన్నవేళ పెట్టించకోకపోవడము చూసుకో బోడము కొంతమంది కొంతమంది పాటించ్ ఉంటారు కొంతమంది ఫ్రీగా ఉన్నా కాగాని పిల్లలు వచ్చినడానికి పట్టించుకోరు కొంతమంది టౌన్ లో పల్లెటూర్లో అలా ఏ ఉండదు పిల్లలు ఉన్నారన్ టే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకు తిండి పెట్టడము ఊ వాళ్ళని చూసు అక్కడ విడిచిపెట్టి ఆడుక అనేసి విడిచిపెడతారు ఆడుకుంటారు ఇంటి దగ్గరే ఆడు ఉండదు అంటే పల్లెటూరులో ఎక్కడ ఆడుకున్నా ఇంటి దగ్గరకి వచ్చే ఉన్నాయి అక్క ఇంటి దగ్గర ఉన్నారు పిల్లలు
ఉమ్ హామ్ వాళ్ళు అసలు దగ్గర కూడా రావట్లేరు వాళ్ళు ఫోన్ తీసుకుంటారు వాళ్ళది వాళ్ళు చుంటరి చూసుకుంటా కూర్చుంటది ఇగా మాట్లాడరు నవ్ బరు ఆడు కోరు వాళ్ళకి మట్టిలో ఎట్లా ఆడుకోవాలో కూడా తెల్వది ఇప్పుడు
పూ జనరేషన్ లో అబ్బాయి అమ్మాయి అనేది లేకుండా అందరు కలిసి ఆడుకునీవాల్ ఇప్పుడు మాత్రం అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి సపరేట్ ఆడుకు
ఏ జెండర్ ఈక్వాలిటీ ఉర్ ఈక్వల్ గానే ఉంది కిక్
కొన్ని సైడ్లా కొన్ని సైడ్స్ లేదు మా చిన్నప్పుడు అలా ఏం లేద అక్క మేము అందరం కలిసి అడు వాళ్ళము అబ్బాయిల అమ్మ అసలు అనేదే లేదు మేము ఇంటికి చ్చి పడుకోవాలంటే పది అయ్యేది పది అవుతుంది ఇంటికిచ్చి పడుకోవాలంటే నా ఇంటికిఖర్చ్చి తినేది కూడా లేదు ఇంగా నువ్ బయటనే పోయినా అంటే ఇంటికిఖర్చ్చిది కూడా లేదు తిన్నానా న తాగిన ఇప్పుడు పట్టించుకుని వెళ్లేదు ఆడు కూడమే నైట్ ఒక్కొక్కసారి అయితే ఫైద అవుతుంది డైలీ ఇ పదైదు కంపల్సరీ అవుతుంది ఇందుక చ్చి పడుకో అనేసరికి
నీన్ గూడ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇగ మంచిగా బాయ్స్ గర్ల్స్ అందరితోని మా ఆడుకునే వాళ్ళం ఇగొ డ్రమ్ ఉంటుండే మా ఇంట్లో ఆ అది దాన్ని ఇట్ల పడుకోబెట్టే వాళ్ళము దాంట్లో కూర్చునే వాళ్ళం ఒకలిట్ల ఇంపుతుండే అసలఫడ్ గేమ్స్ అన్ ని కొత్త కొత్తగా ఉంటుండే మనమే సృష్టించుకున్నట్టు దేన్న న సా యూష్ణమనుకో ఆబ్జెక్ట్ లియా దాన్ని అడాప్ట్ యేసుకొని దాన్ని ఇష్టం ఉన్నట్టు వాడుకునే వాళ్ళం గదా ఇప్పుడు అట్లేం లేదు మోడర్న్ లైఫ్ ఒచ్చేస్తుంది
ట ఆడుకునే వాళ్ళమే ఇది ఆడవ్ ఆడవ వాళ్లే ఆడాల మొగోళ్ళు ఆడకూడదు అనేదేం లే, ఆడోళ్ళు ఆడుకునే వాళ్లు మొగోళ్ళు ఆడుకునే వాళ్ళం. బొంగరాల ఆట గోళీలాట కోతికమ్మొచ్చి ఉయ్యాల ఊగడం ఉయ్యాల అయితే ఇంగ హల్డేస్ ఇచ్చుండు జాలు. నచ్చి ట్టుకు ఉయ్యాల వేయడము ఊగడముంగా అదే పన్నీంగ
అమ్మో ఉయల హ హ ట ఫస్ టమే నా అది నామ ఊరికి పల్లెటూర్కి ఏదో పండుగ అంటరు గద ఉయల పండుగన ఏదో పండుకి ఆడతారు ఈ ఉయలలు గట్టుకొని అయితే చేన్ లేదు ఏదో పండకి స్పెషల్ గా ఏదో స్పెషల్గా పండగ ఉండే అది ఆ పండుగ రోజు ఎప్పుడైనా స ఉయ్యాలలు కట్టుకొని చేన్ లో వండుకొని ఇట్లా సెలబ్రేట్ యేస్కుంటరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెల్ నప్ అప్పుడు పండుగ వచ్చిందిగా ఆ ఊకెళ్ నమ్మ చిన్న చిన్న పిల్లలే మేము చేయిన్కి వెళ్ళి అవు ఎలలు కట్టుకొని మంచి ఆడుతున్నాం పెద్ద కోత వచ్చింది
ఇ
దానికి ఏమంటారా చింపాలగా దానికి కేమంటారు పెద్ద్దపోతుంటది జుడు ఈ మకినే ఇంకొకటి ఉంటంది కొండంగా ఏమో అంటారు సంథింగ్ అలాంటిది వచ్చింది ఆ ఆ ఆ కొండ ముచ్చ అట్లాంటి వచ్చింది అద రాంగానేబ్బా అందరం భయపడిపోయినాం మా చుట్టూ ఎవరు కూడా లేరు పెద్దవాళ్ళు మేమేం చిన్న వాళ్ళము వచ్చినము కొ ననికి
ఆ
దన్ని చూించుకున్నా నేను బ్రతకలేని ఈ రోజున్న లాస్ట్ డే అర్కని అందరుూ వేడ్చన్నాం కానీ పాప మరి ఏ లేదు
మనము ఏమన్నా అంటే అవి రియాక్ట్వుాయి మనం ఏమ అనప్పుడు కూడా ఏమనవు
మేమ మేము ఏమనలేం మేము ఏడ్చుకుంటేనే కూర్చున్నాం
ఆహ
చ్చుమ్ ఏమనలే ఆ మూమెంట్ ఇట్ ఏమని వస్తుంది పరిగెత్తట్లేముో ఏం చేయట్లేమో రోజు అందర ఒక దగ్గరికి చెట్ దగ్గర కై
ఇేే చిన్న ఇప్పుడు ఆడుకునే వాళ్ళం కోదల వచ్చినాయంటే వాటికి ఏమంటనా పెట్టడము వాళ్ళ తరుముకుంటడా ఆడుకోవడము
అది అట్లా కనెక్షన్ ఉండాలి ఎనిమల్స్ పైన కూడా అయితే భయం భయం
అ ఆ ఏదన్నా పనులు టమాటా పనులు అని ఏదైనా పనులు ఉన్నాయనుకో అవి కూర యలు కానీ ఏంటేనే తెచ్చి పెట్టడము వాటికి ఈయడం. ఉమ్ తినే ఫుడ్డు కూడా పెట్టడము. బిస్కెట్లు గానీ కురుకురేలు గానీ ఏంట. తింటున్నామనుకో గుంజుకొని పోతాయి ఒక్కొక్కసారి వచ్చి దగ్గరగోచ్చి.
అంటే వాటికి మనము రెచ్చగొట్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతాయి. వాటిని మనము మంచిగ ట్రీట్ చేస్తే అవి కూడా మంచి ట్రీట్ చేస్తాయి.
చూసుకోలేదు అసలికి అనుకో మ మన మనమంతట తీసుకొని తింటున్నాం అనుకో. అది ఎక్కడ నుండి వచ్చిందంటే వచ్చుంటుంది. చేస్తున్నవి గుంజుకొని పోతుంది. చిన్నప్పుడు ఏం తెలుస్తది గుంజుకొని పోతుంటే పిల్లలు అందరూ ఏస్తుంటారు. తీసుకొని పోయింది అనేసి వాళ్ళకి ఏం తెలుస్. ఏది ఎత్తుకోని పోయిందని ఏం కాలే ఏం కాలే. అట్లా ఎన్ని సార్లు ఎత్కని పోయింటయో అని. ఒకసారి మనం కూడా పెట్టింటాము. తిన తినడానికి అనేసి మ్మ్ మ్మ్ తీసుకుంటాయ్ చేతికి ఇచ్చినామంటన్నా దగ్గరకి వచ్చి తీసుకొని పోయి తీసుకొని తీ పైకివొయ్. చెట్టు పైకి పోయి తింటయి.
నాకు ఇష్టం అట్లా ఏమన్నా పెట్టడం గానీ అమ్మో. భయమేస్తది. ఆ డాగ్స్ ని చూస్తే. ఏ అమ్మో ఇంట్లో పెంచుకుంటరు కానీ నాకు నచ్చవు. డాగ్స్ పిల్లిలు ఇంకేమేమో. పెట్ డాగ్స్, పెట్ ఎనిమల్స్ తీసుకోవద్. తో హార్మఫుల్గా.
వాటిని పెట్. మనం గ్లౌజులు వేసుకొని పట్టుకోవచ్చు. నార్మల్ గా పట్టుకోవచ్చు కొన్ని కొన్ని అనేవి వాటిని పట్టుకోవడం. వల్ల అంటే క్లీన్ చేసుకుని కుక్క పిల్లలను తీసుకొని ముద్దు అంటే లిఫ్ట్ టు లిఫ్ట్ మామూలుగా మూతీకి పెట్టుకోవడం అట్లా చేస్తారు అట్లా. ఆస్తమా ఆయాసం రావడం అలాంటివి వస్తాయి చేయకూడదు. అలాంటివి. గ్లౌజులు వేసుకొని పట్టుకోవడము అలా. అలా చేయచ్చు. నార్మల్ చేత్తోనే పట్టుకొని అవి. పిల్లులు ఆహ్ కుక్క పిల్లలు. అనేవి కొంచెం ఆయాస వస్తాయి నీకు ఉబ్బసం ఆయాస ఆహ్ అంటే ఊపిరి ఆడకపోవడం అలాంటివి సమస్యలు వస్తాయి. దగ్గర తీయకూడదు కు. చ పెంచుకోవచ్చు కానీ మన దగ్గరికి తీసుకున్నప్పుడు కొన్ని పొజిషన్స్ ఉంటాయి వాటిని ప్ర అలవాటు చేసుకొని తీసుకోవాలి
అవును
అంటే కొంతమంది ఇష్టంగా చ తీసుకుంటారు ఆ అన్న వాడికి సదుపాయాంగా కూడా ఉండాలి
ఆ అలాంటివన్నీ కంఫర్ట్స్ ఉంటేనే తీసుకోవాలి
ఉమ్
ఎక్కువ ఇట్లా ఇంట్లో పెంచుకునే వాటి కన్నా ఇట్లా బయట కాపలికి ఉంచుతరుడు
ఉమ్
అట్లా ఇష్టం ఇంట్లో పెంచు కొనే డాగ్స్ అ ట్లా నాకు నచ్చవుగాని బయట
చిలకలు పిచ్చి చిలకలు చిలకలను పెంచొచ్చు ఆ ఆ పావుాలను పంజరం వేసి పంజర లో పెట్ సమ అంటే అవి ఉంటాయి అలవాటు అనా అంటే బా దగ్గరికి రాడం అలా వాటికి అలా ఏ
అట్లా పెంచడం కూడా తప్పే కదా
వాటిక
పీజిన్స్ న పాపమ్మ ప్యరెట్స్ ఇచ్చేట్టల వాటిని అందరు కూడా ఒక ప్యాషన్ లైక్గా యూజ్ చేస్తారు గానీ అట్లా వా మందిస్తే పాప అనిపిస్తుంది గాని బాగుంటది
బంధిస్తే అనే ఏం లేదు అంతసేపు బ అలవాటుయినా అంటే మన దగ్గరికి రావడము ఎగరడము మనం ఏం చేస్తున్నా అవి మన దగ్గరకి వచ్చి చూ
వాటికి కూడా అట్లా ట్రైనింగ్ ఇస్తారు కదా
ట్రైనింగ్ ఇస్తారు కొన్ని మనము చే చూసే ట్రీట్
అలవాటు పడిపోతా మనం పెంచుతూ ఉంటాం కదా ఫుడ్ వేస్తూ ఉంటాము మనం పెంచినప్పుటి అలవాటు అయిపోతే మన దగ్గరకు వస్తే ఎటు కూడా వెళ్ళవు స్టార్టింగ్ అట్లా అవుతది కావచ్చు స్టార్టింగ్ అట్లా అవుతాయి కావచ్చు కానీ అవును మనం పెంచినప్పుడే మనంతం కలిచ కొత్తయ ఇవి డాగ్స్ అయితే రియల్ గానే ఇవి నేను చూస్తా కదా మనం వాటిని ఎంతా ప్ర లవ్ చే స్తూ ఉంటాముో అవి
అవి డాడాక్స్ లో కూడా నీకు వివిధ విధాలమైన పేర్లు కూడా ఉన్నాయి అవును నీకు వాటిలో కొన్ని విధమైన ట్రీట్మెంట్ స్ కానీ ఆ కొన్ని వెరైటీ గా ఉంటాయి డాగ్స్ కొన్ని నార్మల్ గా పెట్లా ఉంటాయి కొన్ని ఇంటికి కాపలా ఉన్న ట్టుంటాయ్ కొన్ని పోలీస్ ట్రైనింగ్ నేర్చుకున్నవింటయ్ డాగ్స్
అవున్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటయ్ అవు
కొన్ కొత్త వాళ్ళు వచ్చినా లేదన్నా పెట్స్ కానీ లే వేరే పిల్లులు గానీ కుక్కలు ని వచ్చినా నీ ఒకటేవేనా అడుస్తయ్ ఇంగ్ విడిజిబెట్టినామంటే సందుడిజి బెట్టినామంటే ఎవరినైనా కానీ టి పీకి నై ఆమనిషి ఉంటడో వుండడో గూడ తెలిదు మరి తర్వాత కొన్ని డేంజర్ అనిబిస్తయ్ డాగ్స్ కొన్